హలో
ఆ హయక్క
హాయ్ హాయ్ర
ఆ ఏమి చే స్తున్నావ్ కా
ఏం లేదు రా జస్ట్ ఖాళీగానే ఉన్నా నువ్వేం చేస్
అ నిమ్లే అదక్క కాలనివ క నేన్ కూడా
నా
ఆ తిన్న అక్క మధ్యాహ్నం తిన్నా సాయంత్ర పా అందే
ఏం పని
ఆ
ఏం పనులు
ఇక బోర్లు దోమాలి అంటట్ దోమ డవాలి బట్టలు తీయాలి
అవునా
ఆ నువ్వేం చేయాలి అక్క నువ్వు చేసినవు పని మొత్తం
లేదుర అవ్వాలేదు నాది కూడా
మ్ హు
చెయాలి నేను కూడా ఇంకా ఇల్లుడవాలి బాబా ఏం చేస్తున్నాడు
బా బా ఆడతండు అక్క
మ్ హు
ఎం
అది అలా అంటే పప్పు పప్పు కర
వంట చేయాలన్నా మళ్ళీ
ఆ చేయాలగా
అవున్నా
ఎం కర్రీ వండినావురా
నేనా
మ్ ఇప్పుడేం చేస్ చమంది
గోమల్లి ఉండాల అక్క అన్నం కూర ఉండల లేదు లేదు వంట చేయాలి ఏమో ఏం చేస్తాడో
అవునా
ఉహుమ్ నువ్వు మళ్ళీ చేయలన అక్క వంట
హమ్ చేయాలరా ఆలుగడ్డ ఉండాలి ఇప్పుడు పప్పు వేసినాక దానికి కా బాగుంటందని ఆలుగడ్డ
ఇంకా ఏ మొక్క ఏడుస్తాండో ఏమైందో కింద బోర్ల పడి పడుట్టునడు ఏడుస్తాడు
అవునా
పాప ఏంచేస్తుంది
బాబు పడుకున్నాడు రా ఇవాలా వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ వేయించం గవర్నమెంట్ హాస్పిటల్ లో బట్ ఇంకా పాలించి పడుకోబెట్ట థర్డ్ మంత్ వ్యాక్సిన్ ఉంటది కదా
వన్ వ్యాక్సిన్ వేస్తుంది ఫీవర్ వస్తుంది ఐసు ఐసు గడ్డలు పెట్టక్క
ఆ పెట్టినా అది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసా పెట్టాలి ఇప్పటివరకయితే నార్మల్ గానే ఉ అదే అంతా వేడి ఏం లేదు వొళ్ళు ఆ అదే ఇంకా అది కొంచెం ఆ కాలు దగ్గర గడ్డలాగా అయితేనేమో పెడదామ అనేసి చూస్తున్న
ఆ గడ్డ అయితే ఇగా పెట్టు కా క్లాత్ ల ఐస్ గడ్డ పెట్టి పెట్టు డైరెక్ట్ పెట్ట ఒక ఐసు గడ్డ
ఉమ్
అ రాక్క చేస్త అయిపోనా ఇంకా నైన్ మంత్ సో ఉంటది కదా నైన్ మంత్ అంటే డైరెక్ట్ మనం అది ఇప్పుడు వన్
ఎన్ని వ్యాక్సిన్స్ వేసరా మీ బాబు ఫస్ట్ ఫోర్టీ ఫ ఫైవ్ డేస్ కి తర్వాత టూ మంత్స్ కి హా థర్డ్ మంత్ తది
ఆ
థర్డ్ మంత్ అంతేనా
ఆ ఫిఫ్త్ మంత్ ఏస్తార కుంట
మళ్ళీ ఫిఫ్త్ మంత్ లో ఉ అంటే యాక్చువల్ గా మా బాబు క ఇప్పుడు త్రీ కంప్లీట్ ఆయి ఫోర్ అన్న అయితే హలో వినిపిస్తుందా హలో హలో హలో మానస హలో